హబ్
హాయ్ ఫ్రెడ్
హాయ్
ఏం చేస్తున్నావు
ఏం చేయట్లేదు నువ్వేం చేస్తున్నావు
ఫ్రెండ్ కది వస్తుంది కదా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా
లాన్ చేస్తుందిప్పుడు
నుకుంటున్నా ఈసారి
ఓకే రాజమండ్రి వెళ్ళాలనుకుంటంది కర్నాడం ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నా
నే నా కూూడాాల అంటే ఎయిన్ నైట్ బయలు
ఎయిటీన్త్ నైట్ బయలుదేరతావా నేను కూడా అప్పుడే వెళ్త ను ఎందుకంటే ఆ నెక్స్ట్ డే ఉగాది ఉంది కాబట్టి సో అమ్మమ్మ వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవడానికి
అవునా ఈసారి మామ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నామని అనుకుంటున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వెళ్తున్నాం
మేము కూడా అలానే మా మమ్మీ డాడీ అందరం వెళ్తున్నా
ఆఓ మరి డ్రెస్సు కొనుకున్నాం నేను ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటాం మేము అక్కడ
నేను కూడా అంతే ఏమేం ట్రస్ట్ కలుతున్నా
ఏనైయితే ప్రెజెంట్ లహంగా ఒకటి కొనుక్కున్నాను శారీ ఒకటి కొనుక్కున్నాను అంటే నెక్స్ట్ మళ్ళీ శ్రీ శ్రీరామనవమి ఉంది కదా అందుకోసమని రెండు కోనుకున్నా సారీ కూడా కొనుకున్నా డ్రెస్ కూడా కొనుకున్నా
అవును
ఆ
సో ఎంత పడింది
నాకు మొత్తం కలిసి ఒక ఫైవ్ థౌజండ్ అలా పడింది
నేను కూడా రెండు డ్రస్లు కొనుక్కున్నాను ఒక ఆఫ్సారి కొనుక్కున్నాను
ఓకే
సో నాకు కూడా ఒక ఫైవ్ థౌజండ్ అట్లా అయ్యింది
అవును్ మా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళట్లో మీకు ఎలా సర్పైజ్స్తారు ఉగాది
ఎలా సెలబ్రేట్ చేస్తారంటే అ మార్నింగ్ లేచి తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటాం సో తర్వాత త్త ఉగాది పచ్చడి చేస్ వస్తారు సో కొన్ని స్వీట్ ఐటమ్స్ లైక్ పులిహోరా పొంగలి ఉగాది పచ్చడి చేస్తారు సో తర్వాత అందరం కలిసి
పచ్చడి ఎలా చేస్తారో చప్పచ్చు కదా
మా స్టైల్లో ఉగాది పచ్చడి అన్ టే అంటే షడ్ రుచులు అంటారు కదా సో అన్నీ కలిపి లై క్ మామిడికాయ ఉప్పు కారం చింతపండు వేప పువ్వు
ఆ
చిన్ చింతపండు అవును ఆరు రుచు
ఆహా మా అమ్మమ్మ బాగా చేసింది తెలుసా నీకు
నాకూ వచ్చు ఉగాది పచ్చడి చేయడం నీకొచ్చా
నాకు రాదు అమ్మమ్మ చేస్తది బాగా చేస్తది ఆమె ఎప్పుడు ఆమె చేస్తది మా ఇంట్లో
అవును ఆ రోజు పంచాంగం కూడా చదువుతారు సో అంటే మన రాసుల్ని బట్టి పంచాంగం అంటే మనకి ఖర్చు ఎంత ఉంటుంది లైక్ ఆదాయం ఎంత ఉంటుంది సో అవన్నీ చెప్తారనమాట సో కొ కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది అప్పటినుంచి తెలుగు వాళ్ళకి
అరే మీ అమ్మ వాళ్ళ నుంచి నువ్ ఎన్ని రోజులకు వస్తావు మల్ల
నే పండగ అయిపోయిన రెండు రోజుల తర్వాత వస్తాను ఎందుకంటే అంటే చాలా రోజులయ్యింది కాబట్టి ఒకటి వెళ్ళి సో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడే
నేను ఫైవ్ డేస్ ఉంటాను ఎందుకంటే మళ్ళీ నవమీ వస్తుంది కదా
అవును నెక్స్ట్ వీక్
రాముల వారి కళ్యాణ బాగా జరిగిద్ది అంట కదా మీ దగ్గర విన్నాను
అంటే నవమికు కూడా అక్కడే ఉంటావా
వ ఏ హలో రాము కళ్యాణ ఆచ
అవును రాములవారి కళ్యాణ్ం కూడా బాగా జరిగిద్ది మమ్మీ డాడీ పీట్ల మీద కూడా కూర్చుంటారు సో రాములువారి కళ్యాణం అనేది చేపిస్తారన్నమాట అవును ఆ చూడు చాలా బాగుంటుంది సో ఆ రోజు పాన పకం వడపప్పు కూడా పెడతారనమాట
ఆ నాకు పానకాయ ఇష్టం తెలుసానుకో
అవునా చాలా సింపుల్ రెసిపీ మనం కూడా చేసుకోవచ్చు
ఆ దాంట్లో బెల్లం వేస్తారు కదా ఉ కొంచెం ఐడియా ఉంది దాంట్లో బెల్లం వేసి మిరియాల ఇస్తారు కదా
అవును బెల్లం మిరియాలు యాలకలు వేసి చేస్తావు దాన్ని చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా
నాకు కొంచెం ఐడియా ఉ మరి మే ఎంత ఎక్స్పెట్టం కాదు లేక అని
నేనేమి ఎక్స్పెర్ట్ కాదు బట్ కొన్ని కొన్ని అయితే తెలుసు ఎందుకంటే చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు నే పపించేవాళ్ళు ఎలా చేయాలి
అవునా ఆవు
సో అలా నాకు తెలుసు
మరి
ఇంకేంటి
తిన్నావా నుో్
తిన్నాను మ తిన్నా
ఎడి
ఈరోజు మాకు వంకాయ సాంబార్ పెట్టారు
ఓ వంగయి క ర తంటావా ను
తిటా అని ఇ తినవా
నేను అస్సలు గొన్ను
ఎందుకు
ఏమో చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు అట్లాటివి
కానీ చేసుకునే స్టైల్లో చేసుకుంటే తినొచ్చు మంచిగా బావుంటుంది
మాకు ఈ రోజు పులిహోర చేశారు
అవునా ఏ ఏ టైప్ ఆఫ్ పులిహోర
చింత పండు పులిహోర చేసారు బాం ది భలే వుంది దెలుసా
అది నా ఫేవరెట్ ఆ చింతపండు పులిహోరలో టమోటా పప్పు వేసుకొని తింటే చాలా బాం
పులిహార తెలుసా నీకు ఈసారి నీకు చేస్ పెడతాను
తీసుకురా నేను తిం టాను
కానీ సారి అమ్మమ్మ వాళ్ళు వెళ్తున్నాను కదా ఎప్పుడొస్తానో నువ్వు ఎప్పుడొస్తావో ఇద్దరం ఎప్పుడు కలుసుకుంటామొ మనం
వచ్చినప్పుడు తీసుకుని రా ఏముంది దానికి సో ఎన్ని డేస్ అయినా పర్లేదు కదా
అవును ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా
అవును మా సిస్టర్ కూడా ఎగ్జామ్ ఇక
మా బ్రదర్ కూడా వెళ్తున్నాడు మన ఎగ్జామ్ ఫి
అవును చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళు అవునవును అవును ఈ రోజే స్టార్ట్ అయినాయ్ అని చెప్పారు
మనకి ఎలా జరిగినాయో వాళ్లకి అలానే జరుగుతాదేమో మేబి
అంటే టెన్త్ క్లాస్ అంటే ఇంకా ఫస్ట్ స్టెప్ కదా అది సో ఇంకేంటి సంగతులు
ఏమున్నాయ్ రా
ఈ రోజు మీకు ఈ రోజు మీ కు వాన పడిందా
ఆ లైట్ గా తుంపర్లు పడ్డాయి రా
అవును వాతావరణం కూడా చాలా చల్లగా అయిపోయింది ఎండా కాలం లో వా కలలేంటో నాకు అర్థం కావట్
అవును అప్పు అప్పుడు ఇంకా ఎండ ఎక్కువ అవుతుంది సో ఇంకా సఫకేటింగ్ అనిపిస్తుంది
అవును కానీ ఈ ఎండక్కేల్ ఎలా ఉండాలో ఏమో భయమేసేస్తుంది ముందే
అవును ఎక్కువగా వాటర్ మజ్జిగా కొబ్బరి నీళ్ళు అలాంటివి తీసుకుంటే బెటర్ ఇప్పుడు ఈ ఎండలకి
అవునా ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు
పిల్లలందరు మా ఇంటి అయితే పిల్లలందరం ఉంటం కదా మా ఫ్యామిలీ వాళ్ళు కొంచుండి అట్లా వెళ్దామని అనుకుంటున్నాం అంస్తడ
మంచి మంచి ప్లాన్ వే ళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా సో సమ్మర్ హాలిడేస్ కి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు
అవును అక్క డా మ పిన్ని పెట్టిది అంటే సీజన్ కూడా కదా ఇది
అవును ఆవ పెడతారు కదా సమ్మర అంటే
ఆకాయ పచ్చడి బాగుంట ఏ అందరం కల్
నాకు తీసుకురా ఆవకాయ పచ్చడి పెడ ంతే
తీసుకొస్తాన్ లే ఎలా చూస్తామండి పిల్లల మందారం వచ్చాము అంటే పలకల్ సవెన్ పారు స తర్వాత వన్ సారీ పోయిన తర్వాత లాస్ట్ లో కాల్ ప్లేట్ లో రైస్ అంతా ఏసీ అందరం కలిసి
అందరు ఆ అవును ఓకే దగ్గర కూ ర్చొని మళ్ళీ దానికి కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది
ఆ
ఏంటి
తే కావాలా
చాలు
ఇంకేం లేదు ఎప్పుడైనా అలా ట్రై చేసావా అని అడుగుతున్నాను
ఆ చేసాము చేసాము మా సిబ్లింగ్స్ మేము అందరం కూర్చొని అలా మా అమ్మమ్మ కలిపితే పెట్టి తినడం
కానీ అలా తింటే బాగుంటది కదా
అవును చాలా బాగుంటుంది దాంట్లో కాంబినేషన్ నా ఆమ్లెట్ వేసుకొని తినటాం అంటే చాలా ఇష్టం
కానీ సమ్మర్ లో వెకేషన్ ప్లాన్ చేశాను కదా కానీ కొంచం ఏదో తెలియనీ భయం ఏమో తెలియదు ఎందుకు భయమో
ఎందుకు భయం దేని గురించి ఎండ ఎండలు ఇలా కాస్త
అవును చాల హెల్త్ బాగో వాళ్ళకి
ప్రికాషిన్స్ తీసుకోవడం బెటర్
ఎండలు ఇప్పుడే అదే చాలా టఫ్ గా ఉన్నింది
చాలా వేడిగా వస్తున్నాయి
ఉ
మార్నింగ్ మార్నింగ్ చాలా ఎండ ఎండగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నానికి ఇంకా ఎక్కువ అవుతుంది
వాడు ఏమన్నాడంటే రేపు కాల్ చేస్తాను నాకు నిద్రవస్తుంది
ఓకే
బాయ్
సరే బాయ్ గుడ్ నైట్